ఆ చెప్పండి
ఆ ఇనిపిస్తాంది చెప్పు
హలో
ఇనిపిస్తుందండీ
ఆ వినిపిస్తాంది మీకీ
వినిపిస్తాం దీ
ఆ చెప్పండి
మాట్లాడు
అదే మాట్లాడుతాన చెప్పండి అని ఏం తిన్నారు ఆ ఏం తిన్నారండి
హలో
హలో ఏం తిన్నారు
ఆఫ్టర్నూన్ పలావ్ వెజిటబుల్ పలావే
ఓ ఫోనూ చెవులో పెట్టుకొని మాట్లాడండి ఏడంటాడ పెట్
ఆ ఇది మొబైలు నీళ్లలోకి పడిపోయా ఇప్పుడు
ఆ అది మీరు చేసుకొనేది మళ్ళీ
ఉమ్
సరే సరే మళ్ళీ నాన్ వెజ్ ఏమి తినరా నాన్ వెజ్ ఏమి తినలేదా ఎలా అదే ఎందుకు అని
తిన్లేదు
చేసింటే తింటాంట్రా
లేదు ఇంట్రెస్ట్ లేదు
చేసింటే తింటా
తిన ఇంట్రెస్ట్ లేదు చెప్పు
చెప్పండి
మీ ఊర్లో కరకం చేస్తారు కదా చెప్పు ఎట్ల చేస్తారు ఏంది
అంటే కరగమ్ము చేస్తానండి అది వాళ్ అది ఎప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఇంకా చేస్తాంటారు కరగమనేది అదే అంతగా నాకే బ్రీఫింగ్ అనేది తెలీదది ఇట్లా అని బట్ దేవుడు అంత పక్కా నైట్ ఎత్తుకొని నైట్ అంతా పెరగం తరతిరిగీ
హు
ఆ తర ద్రౌపదమ్మ కరగం పైన వచ్చి ఇచ్చేసే త తెలియదు ఎట్లా అనేస్ నాక్కూడా
మ్ ఎన్ని డేస్ చేసేది ఇయన్నీ
ఎన్ని డేసు అంటే ఎన్ని డేసు అని తెలీదు గానీ చేస్తారు కొన్ని ఒక లైక్ ఒక టువల్వ్ డేస్ ట్వల్వ్ ఆ లెవెన్ ఏమో చేస్తారు
మ్
లెవెన్ డేస్ ఏమో
ఆ
చెప్పండి
ఈ మంత్ లో ఎక్కడ పోయేదేం లేదా
ఎవరు నేనెక్కడా పోయేద్ లేదండి ఈ మంత్లో ఎక్కడ పో అదే ఆఫీస్ బిజీనే ఉంది
ఉంది
ఆఫీస్ బిజీనే ఉంది
మ్
ఇంకది ఎక్కడ ఈ మంత్లో పోయి మీరెక్కడైనా వెళ్ళారా
లేదు నందికి పోయింటి ఈషాకి పోయింటి ముందు వీక్ నెక్స్ట్ వీక్ లేపాక్షికి పోవలా అనుకుం త్తాన్నా
ఓకే ఓకే
చూడదుల సాలరి పడితే పోడలా
మ్ అదే నేను ఇది నవోదయ స్కూల్ ఉంటుం కదా
ఉ
జె యెన్ వి స్ ఐడియా ఉందా మీకు జే ఎన్ వి జహర్లాల్ నెహ్ హ్రు విద్యాలయాన్ని
ఆ
ఆ దాని గురించి సెర్చ్ చేస్తా అంటే ఫస్ట్
ఎందుకు
అంటే వేరే వాళ్ళు ఎవరో పోవాలంటాండ్రి దాని గురించి చూసినా అది బాగా ఒక ఎగ్జామ్ ఉంటుంది
మ్ నవోదయ ఎగ్జాం ఉంటది
తెలుసు ఐ నో నాకు తెల్స్ ది బట్ టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన మరియు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతోనే ఇది నమోదయా ని స్టార్ట్ చేస్ న్నారు వాళ్ళు ఇంకా
మ్
మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నగరాల్లో లభించే స్థాయి విద్యను ఉచితంగా ఇచ్చేదానికి ఆ టైంలో ఈ స్కీం ని తీసుకొచ్చిన్నారు లైక్ ఇంకోటేమంటే ఆరో తరగతి నుంచి ఓ లైక్ ఏమంటారది సెలెక్షన్ అనేది స్టార్ట్ చేశారు మనకి ఒకటో తారీఖునింకా ఆ ఒకటో తరగతి నుండి ఐదో తరగతి తుర్కే ముం ఉండదు ఆరో తరగతి నుండి స్టార్ట్ చేస్తారు అది జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అని అది చేస్తారు అద అయినంక సిక్స్ టు ట్వెల్త్ అంతా వాళ్ళదే ఇంక ఫ్రీ ఫుల్ ఉచిత విద్య ఇస్తారు ఫ్రీగా మళ్ళీ హాస్టల్ కూడా వాళ్ళదే ఫ్రీ ఉంటుంది ఇవన్నీ ఉచిత భోజనం కూడా వాళ్ళదే ఉంటుంది ఉచిత పుస్తకాలు అ అంతా వాళ్ళదే ఇంకా మంచి మంచి ఇది ఉంటుంది అది ఏది లైక్ ఎలా అంటారంటే మంచి ఫీల్డ్ కంప్యూటర్ గానీ కల్చరల్ యాక్టివి సాంస్కృతిక కార్యక్రమాలు గానీ ఉ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందరూ ఉంటరు అక్కడ ఉ ప్రతి జిల్లాలో కూడా సాధారణంగా ఒక నవోదయ విద్యాలయం అనేది ఉంటుంది
ఉంటాలి
ఉ ప్రతి జిల్లాలో కూడా అదేనా ఒక ఇది సాధారణంగా నాకు తెలిసినట్టుగా ఒక నవోదయ విద్యాలయం అనేది ఉంటుంది మళ్ళీ ఇది విద్యార్థులు ఎట్లా అంటే ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటా అంటరు
వాళ్ళకి అలోవ్ చేసేది హాస్టల్స్ కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయినాక సీట్ వస్తే వాళ్ళకి అలో చేస్తారా
ఆ నాకు అదే అదే అవునవును నాకు తెలిసినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ సివిల్లో అంతా సివిల్ సర్వీస్ లాంటి వాళ్ళంతా ఇక్కడే చానా విజయాలు సాధించినారు నవోదయ ఉ దీంట్లో జహర్లు జహర్లాల్ నెహ్రూ నవోదయ తెలెను
మా పిన్ని కొడుకు కూడా నవోదయ ది రాసే ఆ బళ్ళారి సైడే సిటు అచ్చి బక్కే హాస్టలో
అదే బెస్ట్ బెస్ట్ ఎజ్యుకేషన్ అది
ఉ హు
మెయిన్ ప్రయోజనాలు ఏమంటే మనకి నవోదయలో చదివితే క్రమశిక్షణ ఉంటుంది
హ
నాణ్యమైన వి విద్య ఉచితంగా వస్తుంది అది ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటరు కాబట్టి మనకి నా నాణ్యమైన విద్య అనేది వస్తుంది మళ్ళీ క్రీడలు మళ్ళీ ఒ అయి కి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవంత అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉం పందోమిదికే
ఆ మెయిన్ ఏమంటే ఫ్యామిలీకి దూరం ఉండాల అది ఒకటే ఆ ఏజ్ లో అలవాటు ఉండే వాళ్ళు పోయేకైతుంది అలవాట్ లేనొల్కి కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొద్ది ఇయర్స్ ఉండళ్ల
నవోదయ విద్యాలు అనేది ఎట్లంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక విద్యార్థులకు ఒక గొప్ప అవకాశముంది
ఉ
లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఆర్థి ఆర్థిక పరిస్థితులతో ఆర్థిత పరిస్ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకోకున్నట్టుగా ప్రతిభ ఉన్న విద్యార్థి మా మాత్రమే ఆ ఆ దానికి చేరుకొనుకు ఒక గొప్ప అవకాశం అది అక్కడ చేరినంక మనకి ఎ ఎట్ల ఉంటుందంటే లైక్ క్రమశిక్షణ అనేది నాణ్యమైన వి విద్య ఉచిత వసతి మరియు భోజన సౌ ప్రలలు అన్నీ వస్తాయి
హమ్
విద్యార్థులనేది మేధస్సు గణిత సామర్థ్యము కానీ మళ్ళీ భాషా నైపుణ్యాలతో పరిశీలిక్షిన వాళ్ళు మాత్రమే ఆ ప్రశ్నలు అన్నీ వస్తూ ఉంటాయి
ఆ
నవోదయ్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ సైడ్ కూడా చాలా నవోదయస్ ఉన్నాయి ఎవ్రీ డిస్టి్రిక్ట్లో ఉండే ఉంటుంది
నవోదయలాగా కస్తూరివ స్కూల్స్ కూడా ఉన్నాయి
అవునవును మురార్జీ దేసాయని ఉన్నాయిూ కస్తూరి కస్తూరి ఉన్నాయి మురార్జీ దేసాయి స్కూల్స్
ఆ
అవును
ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారా
ఆ అదే అదే వాళ్ళు రాయాలని ఉన్నారు ఫిఫ్ ఇప్పుడు సిక్స్త్ కి రాయాలని అని ప్రిపరేషన్ అయిత ఉంది అంటే
హ
అందువల్ల చూస్తా అంటానుంకేమి
ఒకే ఇప్పురే
సరం
హమ్